హలో
గుడ్ ఈవినింగ్ మేడం
గుడ్ ఈవినింగ్ అండి
బాగున్నారా మేడం
ఆ బావున్నాం మీరు బావున్నారా
ఆ బాగున్నాను మేడం ఏమి చేస్తున్నారు మేడం
ఏమి లేదండి
హ్మ్
మా బాబు హ్ పడుకొని ఉండే లేచిండు ఇప్పుడే ఆఫ్టర్నూన్ వండుకొని ప్పుడే ఆ టీ తాగా మీరు తాగారా
అవును మేడం ఇంతకు ముందే తాగాను మేమ్
వర్షం పడుతుందా మీ దగ్గర
లేదు మేడమ్ ఇవాళ ఎండ చాలా బాగ ఉంది ఎండ
అవును మా దగ్గర కూడా వన్ వీక్ నుండి అసలు ఎండ లేకుండే ఈ రోజు
ఎండ లేకుండే ఈ రోజే మాక్కూడా ఎండ తగిలింది మేబీ మ మార్నింగ్ అం తా మబ్బు మబ్బుగుండే
హా ఇక్కడ మార్నింగ్ మబ్బు ఉండే మధ్యాహ్నం ఫుల్ల్ వర్షం పడ్డది గాలి ఫుల్ల్ వర్షం ఇప్పుడు ఇంతకు ముందు ఆ ఫుల్ల్ పడ్డది వర్షం పడ్డ తర్వాత ఎండ వచ్చింది అవునా
హ్మ్ వర్షం లేకుండే ఇవాళ ఈడ ఎండా చాలా ఉంది
ఆ హవును ఎండ ఉండి ఉండి సడన్ గా వర్షం పడ్డది
హ్మ్ లేదు మేడమ్ మాకు చాలా ఎండా ఉన్నది ఇవాళ
అవునా
ఇంకా మేడం లంచ్ లో ఏం చేశారు ఇయాల
ఈ రోజు లంచ్ లో సోరకాయ కర్రీ పప్పు చారు ఆ హా మీరు
మాద్ సిక్కుడుగాయ మేడం చిక్కుడుగాయ చేశారు టమాటా చేసారు రెండు కర్రీ చేశారు రెండు కాంబినేషన్ చేసి చాలా బాగుండాయ్
ఆహా
తింటారా మేడం మీరు చిక్కుడుగ చిక్కుడుగాయ్
కూరగాలంతా ఆ కూరగాయలు అన్నీ తింటాం మీరు తింటారా ఎక్కువ
ఆ తింటాను మేడంమ్ తింటాను లేదు వెజ్జే మేడమ్ నాది కూడె హ్మ్ హ్మ్ మేబీ వీక్ల టూ డేస్ త్రీ డేస్ తింటాం ఆ మేడం వెళ్ళొచ్చాము మేడమ్ వారం
మార్నింగ్ టైమ్ లో వెళ్తారా
ఆ టైమింగ్ అనేది ఏం లేదు మేడం ఎప్పుడు అంటే అప్పుడు మేడం టైమింగ్ అనేది లేదు
అంతేనా
మ్మ్ పర్టికులర్ టైం లేదు మేబి ఏమనా ఎమర్జెన్సీ రాకుంటే కొంచెం ఏమైనా టైం వీలు కాకుంటే ఈవినింగ్ నాకు సిక్స్ థర్టీ లో కూడా కంప్లీట్ చేసుకొని ఫోటో పెట్టేసి వచ్చేస్తాను మేడం
స్టేటస్ లో ఈరోజు అన్ని టాపిక్స్ పెట్టిన్రు ఎందుకవి శాలరీస్ కోసమ
ఆ మేడం ఆ ఆ మేడం కొంచెం అది కొంచెం ఇబ్బంది సాలరీస్ పడలేదు
ఎవ్రీ మంత్ ఇప్పుడు ఎవ్రీ మంత్ యేస్తలేరా
ఆహా వేయడం లేదు కొంచెం పెండింగ్ గవర్నమెంట్ నుండి రాలేట అయితే అదే మొన్న కలెక్ర్ నిన్న కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము కలెక్టర్తో మాట్లాడాను మాట్లాడితే సరే అని చెప్ ప్పారు మేబీ ఫిఫ్టీన్ లోపట వేస్తామని చెప్పారు ఫిఫ్టీన్ నుండి ట్వంటీ
ఎప్పటికిీ ప్రతీ నెల ఇస్తారా
లేదు ఆ మేడం ఇప్పుడయితే మేబీ ఏం చేస్తున్నా అంటే అక్కడ పోతే కొంచెం ఇప్పుడు మా కలెక్టర్ ఉన్నరూ మేడం కొంచెం మంచిగా ఉండంది మేడం ఆమె ఆ మే మామే ఏమౌంట్ ఏమౌంట్ డైరెక్ట్ బట్టి ఇక మాక డైరెక్ట్ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుతుంది మేడం దంతా హై లెవెల్ల్లో ఉన్నది ఎందుకంటే ఫస్ట్ మేడం కూడా సెక్రటరీ ఇట్ల చేసి వచ్చిందట మేడం మేబీ
ఆహా అట్లా చేసిన వాళ్ళకు తెలుసుంటాయి కదా అన్ని
అన్ని తెలుసున్నాయి ఏదైనా డైరెక్ట్ ఉంటేం డైరెక్ట్ ఏది ఉన్నాగానీ డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడి మళ్ళ మేబీ ఒక టైం ఇస్తది ఆ టైమ్ లో కూడా మీకు ఏదనా చేసిస్తానని చెప్పేస్తుంది
ఎన్ని మంత్స్ నుండి ఎయిస్తలేరు శాలరీ
మేబీ త్రీ మంత్స్ రావాలి మేడం ఈ మంత్ ఒకటికి
అమ్మో అన్ని మంత్స్ నుండి ఏస్తలేరా
ఆ త్రీ మంత్స్ నుండి రాలే అంటే మేబి పోయిన నెల నైన్ కి ఏమి ఏసారు టూ కంప్లీట్ చేసారు పెండింగ్ ఉన్నాయి ఇంగ ఇప్పుడు ఈ ఈ మంత్ కు బట్టి త్రీ మంత్స్ రావాల్సింది ఉంది మనం ఇంకా
అవునా
మ్మ్
మరి అక్కడికి వెళ్ళిన తర్వాత
అక్కడ వెళ్ళిన తర్వాత ఇగ ఇల్లు ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయితది మేడం ఒక టెన్ డేస్ లో పడినే సాలరీ అయితది ప్రెషర్ పెడుతది మేడం కూడా లేకుంటే కొంచెం క్లయింట్స్ ఎట్ల ఉన్నారంటే మేడం వాళ్ళు మనం చెప్పే వరకు కూడా ఆ సరే వస్తది వస్తది వస్తది అన్న ట్టు మాట్లాడతారు అంత ప్రెషర్ పెట్టరు ఇట్ల పైకి ఎందుకంటే పై అధికార్ వల్ల వాళ్ళు చెప్పలేరు కాబట్టి వీళ్ళ చెప్ వీళ్ళు సాయత్తం వరకే మాట్లాడుతండ్రు పై అధికారి వరకు పో పోనిస్తలు లేరు వీళ్ళు ఇప్పుడు మేడం ఏంటంటే కలెక్టర్ అయితే డైరెక్ట్ ఏజెన్సీకి ఫోన్ చేస్తది ఏంటిది ఏం సంగతి ఏం నడుస్తుంది మరి ఎక్కడ ఆగిన్నది ఏంటిది మరి ఎందుకు బిల్లులు ఇస్తలేదు అది ఇది అని డైరెక్ట్ మాట్లాడుతుంది మేడం టైం చేసుకుంటుంది వక్ వన్ వీక్ టై చేసుకుంటుంది కానీ
అట్లా ప్రెజర్ చేస్తేనే వస్తాయి సాలరీస్ ఇన్ని మంత్స్ అంటే కష్టం అయితది కదా అందరికి
అలానే కొంచెం మేడం దగ్గరకి వెళ్తే కలెక్టర్ దగ్గర పోతే అవుతుంది మనం మేబి ఇవాళ గుడ్ న్యూస్ న్యూస్ అయితే ఇడి పోటీ చేసిండు గా మేడం అందరు టీచర్ల లాగా మనం కూడా ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వల్ల కూడా మేబి ఫస్ట్ నెలా ఫస్ట్ కు శాలరీ పడాలన్నట్టు చెప్పిండు
అవునా
మీటింగ్ ఉన్నది అఔట్సోర్సింగ్ వళ్లతోనే మీటింగ్ ఉండే ఇవాళ దాంట్లో చెప్పిండు ఏదో ఒక అడిచాయి ఆహా మేము వెళ్ళలే పైన ఉన్న వాళ్ళు వెళ్ళిళ్ళు మేడమ్ అక్కడ అక్కడ ఉన్న కమిటీ వాళ్ళు మా దగ్గర ఉన్న ఒక యూనియన్ ఉంటాయి మాకు ఏఎన్టిసి ఎన్ఐ ఎన్టిసి ఏ ఎన్టిసి యూనియన్ ఆగిళ్ళు వెళ్ళాారు అయితే వాళ్ళతో పాటు ముచ్చట అయింది మేడమ్ ఉమ్ మా డేటా కూడా నిన్న కూడా కలెక్టర్ చెప్పింది మేబీ మీ అందరు ఎంతమంది ఉన్నారు అంతమంది డేటా మొత్తం మొత్త కలెక్ట్ చేసి వన్ మంత్ లోపల నా టేబుల్ పైన ఉండాలి నేను ఇక్కడ నుండి గవర్నమెంట్ కి పంపేది ఉంటది అని ఒక ఈసారికి చెప్పింది మేడం డిస్ట్రిక్ట్ లెవల్ ఒక ఆఫీసర్ ఉంటాడు ఆయానేకి చెప్పేసింది చెప్తే సరే అని చెప్పింది ఇంకా ఇక చూడాలి ఏమవుతది ఏం లేదు అన్నట్టుగా మేబీ మంత్లీ మంత్లీ పడితేనే బెటర్ ఉంటుంది మేడం ఇప్పటి ధరలు ఎలా పెరిగునాయని ప్రతిదీ ప్రతిదీ లేకుంటే ఒక్కొక్క మన్న నెలా ఆ ఇప్పుడు ఒక్కొక్క కాడ తెచ్చినకడ అప్పుడు ఇచ్చుడు
ఎవ్రీ మంత్ శాలరీ స్ నే ఇంకా కొంచెం కష్టం అనిపిస్తుంది ఇన్ని మంత్స్ రాకుండా ఉంటే ఎంతో కష్టం అనిపిస్తది
ఉ
ఇది ఇంత కష్టపడి వర్క్ చేసినందుకు శాలరీ ఎవ్రీ మంత్ అయితే బాగుంటాది
అవును
మా బాబులు లేచిండు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇంగ
ఉమ్
అసలు డైలీ ఆఫ్టర్నూన్ పడుకుంటలేడు ఈరోజు పడుకున్నాడు
ఉహు
తినడు కనీసం ఆఫ్టర్నూన్ తినకుండా పడుకున్నాడు అన్నం కూడా తినకుండా పడుకొని ఇప్పుడే లేచిండు
అది ఇప్పుడు ఏమైనా తాగి పిచ్చారా
ఇంకేం లేదు ఇప్పుడే జస్ట్ ఇప్పుడే లేచిండు ఇక ఏడుస్తాడు ఏదో ఒకటి ఇవి తినడానికి ఇస్తే ఫుడ్డు తిని ఆడుకుంటాడు ఇక లేకపోతే
అవును ఏదా నిద్రల్లాల లేచి ఉంటారు కదా కొంచెం ఏదైనా కడుపులో పడితేనే పిల్లగాళ్ళ అనేది మంచిగా ఆడుకునేది ఉ. నైట్ తినిపి తినిపిస్తే కదా తినిించి స్నానం వినం చేసిపిస్తే పండుకూడదు సుఖంగా.
మధ్యాహ్నం దింటె అసలు. ఈ టైం వరకు లేవడు గాని తింలే కాబట్టి లేచిండు ఇప్పుడు.
ఏళ కడపూల వాడలే గదా ఈయలా ఊహు. కడుపులో పడలే కాబట్టి లేచాడు. ఉహు హు. రైస్ తినిపిస్తామ్ రా బాబుని మీరు.
ఆ తింటడు రైస్ తింటడు.
తింటాడా ఓకే ఓకే ఓకే అవును తినిపియ్యాలి. కొం తమంది ఉంటారు తినరు.
ఆ ఇప్పుడు వన్నైనర్. ఇయర్ కాబట్టి రైస్ అన్ని పెడుతున్నా వన్ ఇయర్ వరకు ఉగ్గు పెట్టినా. ఇప్పుడు రైస్. రైస్ లో క్యారెట్ అయినా తోట కూరయినా ఏమైనా వెజిటేబుల్స్ వేసి పెడతా. పెరుగు కంపల్సరీ పెరుగు లేకపోతే అన్నం తినడు అసలు మార్నింగ్ ఈవినింగ్. పెరుగు కంపల్సరీ నైట్ కూడా పెరుగు లేనిదే తినడు.
ఉ
కొంచెం కోల్డ్ అయితాదని భయం అయితది కానీ ఫ్రిడ్జ్ లో నుండి బయట పెట్టి ఒక వన్ అవర్ తర్వాత పెడతా పెరుగు. అప్పుడు తింటాడు వెంటనే పెడితే కోల్డ్ కాఫ్ అయి నంజుపామై. ఫుల్ ఇబ్బంది అయింది అందుకే కొంచెం బయటపట్టి. పెడుతున్న.
అవునా.
ఏ
బెదురు కాడ మీరు ఇప్పుడు వర్ష
అవును ఈ ఎండాకాలం టూ టైమ్స్ విట్. ట్టినా అసలు ఏమనిపయలేదు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి భయం అయితుంది పెట్టడానికి.
ఉ మళ్ళా కొంచెం ఏదైనా వాళ్ళ కొంచెం ఒక రెండు నిమిషాలు కూడా బయట వెళ్ళి. వాటర్ పడ్డా కాని వాళ్ల మీద సర్ది అవుతుది మళ్ళీ కోటుతోని మళ్ళీ పిల్లగాళ్ళకి.
ఆల్రెడీ ఫీవర్ వచ్చి ఉండే వ్యాక్సిన్ వేసీ ఉండే వన్ అండ్ హాఫ్ ఇయర్ది.
ఆఫ్కో.
త్రీ ఫోర్ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఉంటే ఫీవర్ వచ్చిందని ఎయిపియలే ఒక వీక్ ఏమో పోలియో డ్రాప్స్ ఏపించి ఉండే. వ్యాక్సిన్ ఏపిస్తే ఇస్తే జ్వరం వస్తే పోలియో డ్రాప్స్ ఏయం. ని మళ్ళీ ఏయలే అసలు ఇంకా వ్యాక్సన్ వేయించలేదు. ఈ వెదర్ చేంజ్. కి కొంచెం ఫీవర్ వచ్చినట్టు జలుబు అయినట్టు వేస్తున్నాడు. వ్యాక్సిన్ అట్లుంటే వేయ్యా అంటున్నారు మంచిగా హెల్దీగా ఉంటేనే వేస్తారు కదా వ్యాక్సిన్. సె
అవును.
ఫీవర్ వచ్చినప్పుడు ఏ పిచ్చినా మళ్ళా అయ్. మొన్నా అయితే మన్న భయం అయితాది అందుకే ఏపిస్తలే అసలు టూ ఇయర్స్ వరకు. ఇప్పుడైనా ఎపించొచు అంటే ఆగినం ఏపీయాలిగా ఈసారి త్రీయో ఫోరో ఉన్నాయి. ఇప్పుడు అన్ని తెలిసినాయి ఇంజెక్షన్ కూడా తెలిసి. వీడు అసలు లాగుతాడో లేదు అని భయం అయితాంది ఇగ ఇన్ని రోజులు తెలివది మొన్న పోలియో డ్రాప్స్ చేయడానికి తీసుకెళ్తే అందరు వేయించుకున్నారు. వీడు ఒక్కడే కొంచం చిన్నగా ఉన్నాడు. పోలియోడ్రాప్స్ వేయడానికి నోరూ తెరవమంటే ఘోరంగా ఏడ్చాడు అక్కడ అసలు వింటలేడు డ్రాప్స్ కే ఏడ్చిండు ఇ ఇంజెక్షన్ నాలుగుగంట రెండు కాళ్ళకి రెండు చేతులకేసి ఒకటే ఒకటేసేసరికి నన్ను గోరంగా ఇక్కడ ఇంకా మూడు ఎట్లా వేయించాలని భయం అయితంది నాకే
వస్త వస్త తెంది అ
లేనప్పుడు ఏం కాదు సైలెంట్ గా ఉన్నాడు గాని ఇప్పుడు అట్లా లేడీగా
అవును
ఆగడు ఆగితే ఏమనిపియాదు
హు హూ హమ్ ఆడ ఉన్నాయి ఆమె ఫైవ్ ఇయర్స్ మళ్ళ తరువాత సిక్స్టీన్ ఇయర్స్ ఉంటాయి కదా మేడమ్ సిక్స్టీన్ హ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటాదా మళ్ళ
మళ్ళీ ఫైవ్ ఇయర్స్ కే
కాదు ఫైవ్ ఇయర్స్ అయిన తరువాత
ఆ ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత ఆ టెన్ ఇయర్స్ కి ఒకటి ఫోర్టీన్ కి ఒకటి మళ్ళీ సిక్టీన్ కి ఒకటి ఫోర్టీన్ కి అది ఒక ఎంసిపి కార్డ్ యిచ్చిరూ అందులోయిఎప్పుడెప్పుడు ఏ ఇంజెక్షన్స్ ఉన్నాయో ఉంద అయితే చూసినా మొన్న
ఉంటాయి గా
హమ్ అవును వ చిన్నపిల్లలగాన్ని చూసి డెట్తో వేపియాలి మళ్ళ
అవును
సెక్షన్ లాస్ట్ అనుకుంటా కదా మేడం
ఆ సిక్స్టీన్ లాస్ట్
ఉహు సిక్స్టీన్ ఒక్కటే ఉన్నది కదా మేడం
ఆ ఒకటే
ఇప్పుడు ఈ ఫోర్ ఎప్పటి వరకు ఉన్నాయి మేడమ్ త్రీ వరకు ఉన్నదా ఫైవ్ వరకు ఉన్నదా
ఏంటి ఈ ఫోరా టూ ఇయర్స్ బిలో టూ ఇయర్స్ వరకి ఇప్పుడు వన్ అండ్ హఫ్ యియర్ నుండి ట్వంటీ ఫోర్ మంత్స్ టూ ఇయర్స్ వరకు ఎప్పుడు అన్న వేపియోచు ఇది
కాదు ట్వంటీ అదే ట్వంటీ ఫోర్ ఎయివచ్చు మేబీ కాదు మేడం కాల్కు చేతు తుల ఉంటాయి గా టూవా అది త్రీయా ఇంజెక్షన్స్ రెండు కాళ్ళకి రెండు చేతులకు కదా
కుంటా త్రీ ఇంజెక్షన్స్ ఒకటి డ్రాప్స్ అనుకుంటా ఫోర్
అది ఎన్ని ఎన్ని ఇయర్స్ చూరకపోవడం అది
టూ ఇయర్స్ వరకు
టూ ఇయర్స్ వరకు
ఆ మధ్యలో ఒకసారి నైన్ మంత్స్కి ఏమో ఇట్లనే ఫోర్ వేసిండ్రు ఒకసారి డ్రాప్స్ మూడు ఇంజెక్షన్స్ వేసిండ్రు
ఆ త చేతి చావుంది మేడంమ్ నైన్ మంత్స్ ఉన్నప్పుడుయితే చిన్న చిన్న చాలా మళ ఐస్ ఐస్ ఆ ఐస్ క్యూబ్ తెచ్చి పెట్టాల మల్లా
అవును
హుమ్ అదే చాలాదార చిన్న చిన్న థ్యాంక్యూ
ఆ థ్యాంక్ యూ ఆ థ్యాంక్ యూ అండి
ఓకే మేడమ్